హలో విను పడుతనదా ఇప్పుడు అది కట్ అయిపోయింది నెట్వర్క్ ఇషూ అనుకున్
నాకేదో చెప్తా అన్నారు
ఏం చెప్తాను నేనే మర్చిపోయిననే
ఏదో గాసిప్స్ చెప్పమంటే గమ్ముగా అయిపోయినారు
రావద్దు అది కట్ అయిపోయినట్టుంది అప్పుడు నా ఫిఫ్టీ చార్జింగ్
ఉ అవును
ఏ నాకు తెలియదు నాకు చార్జింగ్ ఉంటాల అప్పుడే నేను మాట్లాడుతా
ఇవరందు గట్గా అడుస్తంది మరు
హ అవును
ఆ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా
ఆహా లేదు లేదు ఎమ్ పెట్టుకోలేదు అవి పెట్టుకుంటే అసలు వినపడదు కదా
ఉహు ఉ
అగు ఎమ్ బట్కలే అప్పుడే లెవెన్ అయిపోతుంది టైం
అవును అసలు టైమే తెలిదు
హ్మ్ ఫాస్ట్ పాప అ
ఆ
ఈ రోజు హాలిడే రేపు హాలిడే కదా
అవును బోర్ కొడతది
ఇంకేముంది మళ్ళీ త్రీ డేస్ ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు.
ఉ
బాగా ఎంజాయ్ చేస్తారా ఇంటికెళ్ళి
ఉమ్ ఏముండదు.
మంచిగ పని చేసి పెడతారు మీ మమ్మీకి ఇంట్లో అన్ని పనులు చేస్తావా నువ్వే
అట్లా చెప్తాను కానీ ఏం చెయ్యను.
ఏం చేయవా అ
ఏదో నాకు నాకు తోచినంత నేన్ ఏస్తాను
ఉహూ కొన్ని ఏదో ఒక చిన్న హెల్ప్ అయినా చేస్తారు కదా అందుకే
హ్మ్ అంటే మీరు అది కూడా చేయ్యరన్ మాట
చేస్తాను మరి అంత దారుణంగేమి ఉండను. హ హ
హ్మ్ అంటే పెరుగు తోడ వేయడము అట్లా చేస్త స్తర పాలు కాల్చడము
అట్లాంటివేం చెయ్యం ఎందుకు ఏ అంటే ఇంక ఏదో సామాన్లు ఉతకడం బట్టలు వాష్ చేయ అవే పనులు మా ఇంట్లో ఇంక దానికి మించి ఏం పనులు లేవు
ఉమ్
రోజు ఇంటికాడె ఉంటే కష్టం ఎప్పుడో ఒకసారి పోతే ఈ ఇంటి దగ్గర ఇంటి దగ్గర అమ్మకంటే చే ఇంటి దగ్గర రోజు ఉంటే చెయను అసలు ఇగ అమ్మే చేసుకుంటారు.
ఏం వంటొచ్చు మీకు
వంటలేం రావు అన్నం తొ అ ఒకసారి ఎప్పుడొ చికెన్ చె టూ టైమ్స్ చేసాను చికెన్ మంచిగనే చేసాను. ఒకసారి ఉప్పు ఎక్కువేసా లేదు అందరు బాగానే ఉన్నారు మంచిగా చేసా ఒకసారి ఉప్పు ఎక్కువ జేసా ఉ ఏంది నెక్స్ట్ టైమ్ మంచిగ చేసా యూట్యూబ్ లో చూసా అందుకు ఇంకేం రావు నేను ఎప్పుడు ట్రై చెయలేదు ఇంక మా అమ్మ ఏదైనా చె పక్క నుండి చెప్తాఉంటే చేయడం అంతే
ఉ
హ్మ్ ఎప్పుడు నేర్చుకుంటాం ఇంకా టైం కా నేర్చుకునే లేదంటే యూట్యూబ్ లో చూస్ చేసుకోవడమే.
ఆ అంతే వాళ్ళు తగినంత ఉప్పు తగినంత కారం ఎస్ చేయమంటారు అ తగినంత ఎంతో చెప్పరు
పక్కన పెట్టేసి ఇస్తారు అన్ని కొంచెం ఇంత ఉప్పు వేయ్యాలి ఇంత కారంమ వయాలిని అన్ని వేసి పెట్టేస్తారు
హ్మ్
ఇంక దాన్ని చూసుకొని నేను చేసుకులే
మ్మ్ నేనైతే చేతికి దొరికినంత ఉప్పు కారం వేసేస్త అసలు
మ్మ్ కారం ఎక్కువైనా తింటారు ఉప్పు ఎక్కువ వేస్తే ఎట్లా తింటారు
ఫస్ట్ ఫస్ట్ వేసేది చాలా తక్కువ వేస్తాం దాని తర్వాత కూర వేసుకొని తినేటప్పుడు చూసి వేస్తాం
ఊహు ఏం చేసుకుంటారు మీరు ఫెస్టివల్ కి
మేమ్ అయితే మా అమ్మ రొటీన్ చేస్తుది ఏ ఫెస్టివల్ అయినా పక్షాలు ఉండాల్సిందే
బా తింటారా మీరు
నేను అస్సలు తిన్ను
అవునా ఎందుకు బానే ఉంతాయి కద మ్మ్ ఇంకేం తింటారు మీరు హార్ట్ తింటారా మంచి
ట అస్సలు
ఆ
ఒకటే తింటా ఇంకా ఏన్ తినను హోట్లు
మ్మ్ ఏదో ఒకట్లాదైనా తింటారు కదా మరి నాన్ వెజ్ తినకుండా ఉండకున్నా
మ్మ్ అసలు చికెన్ టప్పు ఏం తిన్ను చికెను ఎగ్గు
మ్మ్ ఆ రెండైన తింటారు చాలా మంది అవి కూడా తిండ్రు
మ్మ్ అవును వాళ్ళక అంతా పన్నీరే
మ్మ్ అది ఏం టేస్ట్ ఉండదు కానీ వాళ్ళ అది తింటారు
ఆ కానీ రెస్టారెంట్లో చాలా టేస్టీగా చేస్తారు పన్నీర్ పన్నీర్ కర్రీ అదేదో రుమల్ రొటీ
ద రోటీ లు పెడతారు ప మీరు రోట్టిల్ మీద పెట్ అప్పుడు ముందు కూడా మాకు పెట్టేవాళ్ళ రోటీ ఇల్లు పన్నీర్ ఆ ఆ పన్నీర్ చూస్తే నాకు ఎందుకో తినాలినిపించేది అ ఎందుకు పోవట్ల ఈరోజు ఏం చెస్ ఇక లేనట్టు ఉంటది ఇంకా వాళ్ళకి అదే ఇష్టం కాబట్టి ఇంకా అదే తింటారు మనం ఇది తింటాం కాబట్టి మనకి రిపించు
అవును
ఉమ్
ఉమ్
మామిడ్ కాయి పచ్చడి అదే సారీ ఉగాది పచ్చడి చేసుకోరా మీరు
మామిడి కాయ పచ్చడి చేసుకొం మేమైతే
ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి ఈ ఉగాది వచ్చినా కూడా మేము ఉగాది పచ్చడి చేసుకొం అన్నమాట ఓన్లీ భక్ష్యాలే చేసుకుంటాం ఏ పడుగైన భక్షాలే
ఇంట్లో చేసుకుంటాం కద ఇంటివరకు
ఉమ్ మేమంతా చేసుకోం అవన్నీ మాకు దొరకవు
ఏ అన్నీ ఏము ఉండవ్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా
ఉప్పు కారం బెల్లం చింతపండు వేప పువ్వు
మామిడికాయ
ఆ మామిడికాయ్ కానీ చేసుకోం మేము అయ్ చేసుకుంటే చెంబులు చెంబులు తాగుతాం అనమాట అందుకు చేసుకోమ్
ఓ తాగేలాగ చేస్తారా మీరు ఉమ్ మేమైతే ఉర్కే రెండు స్పూన్లు తాగుతా దేవుళు పెట్టమని చేస్తరంతే తినరు అని ఎక్కువ చేస్తే నన్నే పంపిస్తాది అది వీదిలో అందరికి ఇచ్చేసిరమ్మని
ఉహు మాకు పక్కన వీధులు ఉండవు కాబట్టి ఇంకా మేమే ఎక్కువ చేసుకొని తింటాం
ఉమ్ బాగుంటది అందరు తెచ్చి పెడతంటే ఒక ఊరు ఒకోలా చేస్తారు
ఇప్పుడు మామిడి పళ్ళు వస్తే చాలా బాగుంటాయి
ఉమ్ తింటారా మంచి గా
చాలా బాగా అస్సలు చెయ్యికి కార్తన్న చెయి ఇంకా చెయి పోనియం అన్నమాట చేయకుండా ఆపుకుంటాం
అవును అదే పండు మన ఇంటి లోనే పండిస్తుది మాగబెడితే బాగుంటాయి బయట మాగినవికుంటే అస్సలు బాగుండవు
హ్మ్ మా ఫ్రెండ్ వాళ్ళకి తోట్లు ఉన్నాయ అన్నమాట మామిట్ తోట్లు వాళ్ళు ఒకసారి తెచ్చి ఇచ్చింరు నాకు ఒక్కసారి సె మేము సెకండ్ ఇయర్ చదువుతా అన్నటప్పుడు
ఆ
వాళ్ళ నాన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మేను రూమ్ షిఫ్ట్ అయితనేటప్పుడు ఒక ట్రేకి ఎట్లా తెచ్చున్నారు ఇంకా రూమ్ లో వాళ్ళ అందరికి ఇయడానికి
ఆ
అసలు చాలాలా లావు ఉన్నాయి అసలు ఒక్కొక్క పండు
హ్మ్ అంత పెద్ద కొన్నా
చనా అంటే చనా తీయగా ఉన్నాయి
అదే మనం ఇంట్లో పం అదేదో గడ్డి వేసి పండిస్తారు కద
అదే ఆ వేడికిేడికి మారుతాయి
అదే అవయితే బాగుంటాయి ఇంకా మందు పెట్టినవి అయితే అస
ఆ అది మందు టేస్ చేస్తా ఉంటయి అసలు అసల్ తిన బుద్ధిగాదు
మాకు మా పెద్దని పంపిస్తామండ అంటే బీచు ఉంటాయ అవా అదేమో చెరుకుకు రాసాం మనం ఏదో సత్త
ఉ రకాలవ బ్రిడ్స్
మాది సషుగర్ కేన్ లా
ఆ స్వీట్ వస్తుంది స్వీట్ కూడా అంతే ఉంటంది
అవి కూడా బాగుంటాయి
ఇంకాం పిండి మామిడికాయలు కూడా బాగుంటాయి
పిండే
పిండి అంటే అది తింటా ఉంటే ఒక పిండి లాగా మనకి టెక్చర్ వస్తుంది అనమాట తింటా ఉంటే
ఏమన్నానావ ఏమి ఇప్పుడు
బొచ్చకి బొచ్చి ఉండదు
ఆ
ఓన్లీ గుజ్జు ఆ మొత్తం గుడ్డు గుజ్జు లాగానే ఉంటది మొత్తం అది కూడా చాలా బాగుంటది జ్యూసీ జ్యూసీగా
ఏమ ఎప్పుడు జల పేరు వినలేదు మేబీ తినుంటా కానీ ఆ పేరు అదంతే
బినీసా మామిడి పండ్లు చాలా బాగుంటాయి
బాగుంటాయి ఎవరిని తెచ్చిస్తే మంచి మనం కొని తినాలంటే అవి బాగుండువు మన ఊరికి డబ్బు
ఆ రేట్ ఎక్కువయినప్పుడు
ఉ ఇంకా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కలర్ కలర్స్ లో ఏవ
ఆ
అవి ఎక్వ బాగుయి అవి ఎక్కువ ఇస్తారు అప్పుడు
హుం అవి చిన్నవి చాలా తీయకుంటాయి అవును రోజులో ఒ ఒకక్క మూడు కేజీలు అయిపోవట్డి పెట్టే వాళ్ళ మేమైతే
కరే ప
అదే పని ఆ అసలు కొంచెం తింటాను ఫ్రిడ్జ్ లో పెడతాను ఇంకా మళ్ళీ కొంచెం తింటా ఉంటాను అనమాట జాంగ్ల్యిపోయింతాకు సరే మరి
ఆ సరే ఉంంటే బాయ్
హ్మ్మ్ బాయ్
అ